హలో ఆ ఏంచేస్తూరు వదిన
ఏం లే మడ బయట కూర్చను
హలో అవునా
మ్మ్ ఏం చేస్తున్నారు మీరు
జాబ్గా నేనా ఏం లేదు నేను కూడా ఖాళీనే ఉన్నా జాబ్ కావాలన్నావు కదా జాబ్ ఉంది చెప్దామని ఫోన్ చేసిన
ఏం జాబు రా
ఆ బ్యాంక్లా జాబ్ ఉంది సిస్టమ్ వర్క్
ఆహా ఎంత ఇస్తారు శాలరీ
సార తెలియదు నంక అనుకోలేదు మాక్సిమం టెన్ నుంచి పైకే ఉంటది
ఆహా
అయితే డిగ్రీ కావాలన్నారు కాని నేను చెప్పిన డిగ్రీ లేదు ఆమె వేరే డిప్లొమా ఫీల్డ్ వేరే ఫీల్డ్ హాస్పిటల్ ఫీల్డ్ అని చెప్పి
ఆహా
అయితే ప్రజెంట్ వాళ్ళకి ఎవరు లేరంట కావాలని అన్నారు అయితే రమ్మనమ్మ ఒకసారి రెజీమ్ దెమ్మను అ అని చెప్పారు
అవునా ఒక టెన్ కేే వరకు ఇస్తారా మరి శాలరీ
ఆ ఇస్తారు ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం కదా వాళ్ళకి ఇప్పుడు ఎవరు దొరకట్లేదు ఆ అమ్ మా పక్కన్న
ఉవునా
నేను క్లారిటీగా తెలుసుకోర నాకు మా ఫ్రెండ్ చెప్పిండు
ఆ నువ్వు క్లారిటీగా తెలుసుకొని మరి ఆ నువ్వు క్లారిటీగా తెలుసుకోని నా చెప్తే నేను కూడా మాట్లాడతా కదా అట్లా
క్లారిటీ కదా అంటే నేను నార్మల్గా జస్ట్ చెప్తే విన్నా వచ్చినాయి ఇప్పుడు ఇంటికి సరి చేద్దాం అనుకుని చేసిన
అదే అదే ఒకసారి నువ్ మళ్ళీ రేపుపోతే క్లారిటీ గట్టిగా కనుక్కొని నాకు చెప్పు నేను పొయ వస్తా కనుక్కొని వస్తా
ఆ నువ్వు చేస్తా అంటే నేను వాళ్ళని కనుకునిీలయితే నువ్వు నా రెజ్యూ పంపించినా వాళ్ళకి నేను రెజ్యూమ్ పంపిస్తా మా ఫ్రెడ్ం పంపిస్తూ పంపిస్తాడు
ఆహా సరేలే నేను చూసి నాకు క్లారిటీ ఇయ్య రాదు
ఆ క్లారిటీ కనుక్కుంటా
క్లారిటీగా కనుక్కుంటే నేను ఏం చేయాలో చూసి అది అసలు ఉన్నదా లేదా అని కనుక్కక్కొని చుద్ద
ఆ సర అయితే కనుక్కుంటలే నేను
అ
పండుగ పని అయిపోయిందా మరి
ఆ అయిపోయిందిరా ఇంకొక కిచెన్ ఒక్కటి ఉంది దదిరేది కిచన్ ఇక రెండు రోజులు పడుగ ఉందనిగా చదురుకుంటా ఇప్పుడు ఓ వాళ్ళు ఉగాద రోజు వస్తార ఉగాది రోజు వస్తారు ఉగాది రోజు వచ్చి ఒక పడుగ నెక్స్ట్ డే వరకు పోతాడు ఈ
నాపానీ నాపాని నాపాని ఏడా కాలేదు నేను లీవ్ పెట్టుకోవాలి ఒక రోజు
ఆహా
మకు సండే కూడా వర్క్ ఆ మ సండే కూడా వర్క్ే ఉంటాంది
ఎంత వస్తుంది మరి నీకు శాలరీ
నాకు ఎంతో అంత వస్తాని ఎంతొచ్చినా ఎయాలి ఇగ చేస్తున్నాను
ఓహో
పక్కనే వస్తాను అని ఏం చేస్తావు అసలే జాబులు దొరకట్లే
అవునవును ఏదో ఒక
దొరికన దానికి వచ్చిన దానికి వచ్చినంతే చాలని చేస్తాను మా నాన్న వద్దన్న అడిగా వద్దుంటాను గాని ఇంట్లో ఉత్తిగా కుసుంటే ఏమి వస్తుందనిప్పుతాను రోజు హలో హలో హలో వినపడతు స్తాంది
అదే మీ డాడీ వాళ్ళు వసున్నారు
ఆహా మీ ఇంటికి వచ్చిరా మ డాడీ వాళ్ళ
ఈట్ పో ఇట్లీ నే
ఉహు వద్ద అన్నాడుగాని ఇక నేనే చేద్దామని చేస్తున్నా
మీ డాడీ కూచున్నారు అంటే బై కుంటా ఉన్నడి వినిపిస్తు దా హలో హలో హలో